ఆ
హు నా వాయిస్ వినపడతందన్న
ఆ ఇన్న కూడ హు ఏం చేస్తున్నావు
ఏం లేదండి మీరేం చేస్తారు
హు ఇంట్ల పని చేసినా ఇప్పుడే టిఫిన్ చేసినా
హు
ఇల్లు ఊడ్చినం అకిలి మొగ్గు వేసుకుంటాము ఇంకేమి ఉన్నదండి ఇంట్లో పని ఆ టిఫిన్ చేసాము ఇప్పుడే
ఏం కూర వాడుతా సరే అండి
దోసకాయ టమాటా వండినండి
అవున ఎట్లా వండుతారో చెప్తారా అండి కొంచెం
ఏంటండీ
చెప్పండి
ఏమున్నా దోసకాయలు కట్ చేసుకొని పచ్చిమిరకాయలు ఉల్లిగడ్డ కట్ చేేసి ఆ ఉల్లిగడ్డ పచ్చిమిరకాయలు తాలింపులో వేసుకొని అవి ఎర్ర గోలినంక కొంచెం అల్లము కొంచెం పసుపు వేసి ఆ ఉల్లిపాయలున్న పచ్చనిరకాయలు కొంచెం దోర గేగినాక దోసకాయ వేయాలి దోసకాయ కాసేపు ఉడికినంక దోసకాయ కొద్దిసేపు ఉడికినంక తా ఆ ఆ దోసకాయి అంతంతా ఇట్లాకు కొంచెం
దోసకాయ చిన్న ముక్కలు కట్ చేయాలా అండి పెద్ద కట్ చేయాల చిన్న ముక్క లే
ఇగా అవి వేగినక దోస ఎగినంక టమాటాలు మధ్యలో వేయాలి
ఏసి హలో హలో హలో హలో హలో
హా
ఆ చెప్పండి
ఏమున్నదండి ఇంటి వెనుక చెట్లు ఉన్నాయి ఆవిటికి ఏంటి పొద్దున్న లేవగానే నీళ్ళు పెట్టుకుంటాం
ఆ దోసకాయ కూర చిన్న ముక్కలు కట్ చేయాలా లేకపోతే పెద్దగా కట్ చేయాల అండి
ముక్కలండి
దోసకాయ ముక్కలు
చిన్న చిన్నగ కట్ చెయాలి
అవునా చిన్న కట్ చేసి మాకు నేను పాల హా
చిన్నగ కట్ చేసుకోవాలండి కేజ్ చూసుకోవాలే
ఇంకా మీకు ఏం కూరలు వచ్చండి చెప్తారా వాటి గురించి?
నాకు చాలా వచ్చు అండి ఫిష్ కర్రీ వచ్చూ చికెను చికెన్ ఫ్రై వచ్చు, చేపలు ఫ్రై వచ్చు, చేపలు పచ్చడి వచ్చు, రొయ్యల పచ్చడి వచ్చు.
ఫిష్ ఫ్రై ఎట్ల చేస్తరండి?
పిష్ మంచిగ సన్నగా కట్ చేసుకొని, కొద్ది సేపు ఆరబెట్టుకోవాలం అ
కుర కూర
కూరలు మ్మ్ మంచెం కట్ చేసుకొని పక్కకు పెట్టేసుకొని పీసులు ఒక రెండు ఉ ల్లిపాయలు తీసుకొని, సన్నాగ కట్ చేేసి, దోరగ ఏంపుకోవాలే.
మ్మ్
ఉల్ల్పాయలు, ఉల్లిగడ్డలు
అ
ఉల్లిగడ్డలు ఎంపుకున్నాంక దాంట్లో ఒక రెండు టమాటాలు, ఈ ఏంచిన ఉల్లిపాయ పేస్టు అవి రెండు కలిసి మి క్సీ కి పట్టుకోవాలే.
మ్
మిక్సీకి పట్టుకున్నాంక మళ్ళీ ఒక చిన్న ఉల్పాయ కోసుకొని అది తళింపు ఏసుకోవాలే.
ఆ ఉల్లిగడ్డ గ్యాస్ మీద కాల పెట్టాల
లేదు లేదు లేదు నూనెల ఏంపుకోవాలే.
నూనెల్నే ఏంపాలా?
హ్మూ అట్ల కూడ కాల్చుకోవచ్చు. పొయ్యిల కాల్ తారు గ్యాస్ మీద కాల్చుకుంటారు. నూనల వేంపుకుంటరు.
ఆ ఎంపుకున్నాక
ఆ
ఏంపు కున్నాక
ఏం పినాక ఇవి ఇగ పేస్ట్ ఉంటది కదా ఉల్లిపాయ ఏంపిన పేస్టు టమాటాలు పచ్చి టమాటలు రెండు ఏసి కొని అవి ఇవి మిక్సీకి పట్టుకోవాల
హ్మ్
మిక్సీ పట్టుకొని ఆ మిక్సీ ఆ గ్రేవీని ఈ నూనె వేడి అయినంక ఉల్లిగడ్డలను కొంచెం వేడి అయినాక రెండు పచ్చి మిరపకాయలు రెండు ఉల్లిగడ్డలు తాలింపు లో వేసుకున్నాక అది కొంచెం లైట్ గట్టిగా కుక్ అయినంక ఈ సూప్ పోయాల దాంట్లో ఆయిల్లో
హ్మ్ సూప్ బోసి ఎంత సేపూ
హ్మ్
సూప్ బోషీ నాంక అంటే క చింత పండు ఎంత నానెయ్యాలండి ఎన్ని కేజీలకి ఎంత చింత
ఒక నిమ్ ఒక కేజీకి ఒక నిమ్మ అంటే అంతా చింత
వేస్కోబ్బా ఉప్పు, కారం ఎంతెం వేయాలండి
ఇగ అయితే ఈ ఈ గ్రేవీ ముందు పోసుకున్నంక గ్రేవీ మంచిగా ఇట్లా ఆ ఫ్రై చేయాలి మొత్తం ఆయిల్ అంతా ఇట్లా పైకి రావాలి. ఈ గ్రేవి ఉడుకి ఆ పైకొచ్చినంక అల్ల కొంచెం అల్లము ఒక స్పూ రెండు స్పూన్లు అల్లం కేజీకి ఆ ఒక స్పూను మసాలా జీలకర్ర మెం తులు ఈ ధనియాలు ఇవి మంచిగా ఏంపుకొంట పొడి పట్టుకొని ఆ గ్రేవీని వేసుకోవాలి పొడి కూడా అల్లమేసి తినంగ ఈ పొడేసుకోవాలి ఇవన్నీ మంచిగ కలిపేసి ఇట్లా అంతా కలిపి ఆ అదం మంచిగిట్లా చిక్కగా ఇట్లా అయితది నూనె మొత్తం ఇట్ల ఫైసి పై రావాల ఆగ్రేవిలో
మళ్ళీ
కుచ్చాక ఈ చాప ముక్కలు ఉట్టిగా దాంట్ల ఎసేయాలే ఆ గ్రేవీలో ఆ గ్రేవీలో చాప ము ముక్కలు ఎసినంక ఆ గ్రేవీ మంచి గిట్లా
పచ్చి ముక్కలా మేమిట్ల
పచ్చి ముక్కలే మంచి మంచిగా ఈ గ్రేవీలా మంచిగా ఇట్లా కలుపాలే కలిపేసి ఒక పది నిమిషాలు వదిలేసేయాలే ఆ గ్రేవీలో మంచిగా ఇట్లా పైసిలా ఇట్లా మంచిగా ఉడుకుతది ఇగ ఇట్లా ఆ గ్రేవిన్లే కొసేపు ఒక పది పది ఐదు నిమిషాలు ఆ గ్రేవీలో ఉడికినంక ఈ చింతపండు నానబెట్టుకున్నాం కదా అది కొంచెం త ఒక గ్లాసు ఒక ఎంత అర అర అర లీటర్ నీళ్ళు తీసుకోవాలే ఆ చింతపండంత మంచి కలిపేసి ఈ ఒక పది నిమిషాలు ఈ ఉడికినంక ఈ చాప లు ఆ గ్రేవీలో ఉడికినంక ఈ గ్లాసు చింతపండు రసం దాంట్లో బోయలే ఈ నానబెట్టుకున్న అర లీటర్ కేజీకి అది ఇది మంచి కుక్ కైతరిగా మంచిగిట్లా దగ్గరికూడికేదాకా కొద్దిసేపు చాలు అది మంచి గిట్ల దగ్గర పడంక దాంట్లో కొత్తిమీరు జల్లేషి ఆపు చేసుకోవాలంతే మంచి గిట్ల చే ఆ కర్రీలాగా అయితదది
అంటే మెంతి పొడి ఎసినప్పుడు చేదు కదా అండి
కాదు కాదు కొంచెంము మెంతులు మెంతులు కొన్నండి అట్లా ఒక స్పూన్ మెంతులు ఒక స్పూను జీలకర ఒక రెండు స్పూన్ల ధనియాలు అట్లా ఎసుకోవాలి ఎస్ కొని పొడి చేస్కోవాలి
ఉహు
ఉ
ఉహు ఉ మేం ఈ కారం ఎన్ని స్పూన్లు అన్నారండి
రెండు స్పూన్లు
చిన్న స్పూన పెద్ద స్కూన ఊహు
ఉ
ఇంకా
ఆ చెప్పండి హల్లో వినిపిస్తాంది
ఉ
అల్లం బేస్
అల్లం పేస్టు రెండు స్పూన్ తీసుకోవాలండి
అన్ల ఏసుకోలా ఇవన్నీ కూడా మరిగ నీట్లోనేయాలా
ఆ లేదు గ్రేవీలో ఏసుకోవాల
ఏది మిరియెన ఉల్లిగడ్డ ఉల్లిగడ్డ పేస్టు ఏమన్నారు కదా
ఊ అది గ్రేవీలో ఏసుకోవాలి ఉ గ్రేవీనే ఏసుకోవాలి
కారం పసు ము ఉప్పు
ఊ
పసుపు ఎంతేయాలండీ
అ అవన్నీ అవన్నీ గ్రేవీలో ఏసుకొని కలుకొని మంచి గా ఇట్లా ఇట్లా గుజ్జు ఇట్లా పై నూనె పై వస్తుంది అప్పుడు గ్రేవీలో ఏస్ పోవాలె
ఊహు
అర్దమయితుందా అండి మీకు
ఆ అర్దమైతుందండి
ఊ
ఎంతసేపు ఉప్పు జూసి మరగబెట్టాలండి
ఒక పది పదిహేను నిమిషాలు పడుతదండి ఆ గ్రేవీలో ఈ ముక్కలు కొంచెం ఒక ఐదు నిమిషాలు ముక్కలు ఉడికిచ్చినంకా మళ్ళీ సూప్ పోసుకోవాలే ఆఫ్ లీటర్
ఉహు హు
ఈ చి మా నాన్న పెట్టింది ఉంటంది కదా.
ఊ
ఆ
లాస్ట్ కి మళ్ళ లాస్ట్ క వె కదా మెంతి పొడి వేసేది. గ్రేవిలా కాదు.
అలా పోంటే ఆ లేదు లేదు అది దాంట్లోనండి
ఎక్కడే అలా లాస్ట్గా మున్నా
ముందే వేసుకోవాలని ఆ గ్రేవీ ఉంటది కదా, ఆ గ్రేవీలో వేసుకోవాలి.
ఆ
ఒక పదిహేను నిమిషాలు ఉడికినాక కోత్తిమీరి రు ఆ ఇది పచ్చిమిర్చి ఏమి వాడం కదా
గ్రేవీ వేసుకోవద్దు, బిడ్డ తాలిపి వేసుకొని గ్రేవీ తాలింపులో పోసుకొని గ్రేవీ అంత దగ్గరకి అయ్యాక ఈ అల్లము పసుపు ఈ కారము అంతా దాంట్లో వేసుకోవాలి.
అవునువును
ఆ
సరలేండి.
హ